త్రీ
వాద
ఉమ్ వినిపిస్తుందా
అ
హలో
ఇదివనా రికార్డ్ అయితే
ఆహా రికార్డు కాదు బట్ ఆ ఏమంటే మన పర్సనల్స్ నేమ్స్ అవి సేవ్ చేసుకోవద్దు జస్ట్ జనరల్ జనరల్ మాట్లాడాలింతేస్ తుళ్ళి సంబంధించిన ఈ అవి ఎంక్రిప్షన్ కి సంబంధించినై మాట్లాడుకోకూడుదు.
ఎవర్ సజెస్ట్ చేస్ నీకివి
ఉహ్ ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. యూజ్ అవుతది కదా ఎప్పుడైనా టాస్క్ ఇచ్చినప్పుడు మనం ఏమైనా ఫినిష్ చేస్తే చిన్న చిన్న పాకెట్ మనీస్ వస్తాయి. కదా సో అందుకే నీకు కూడా హెల్ప్ అయితదని. సేఫ్టీ మనలేం మనీ అడ్ డగదది. అందుకే ఆది కూడా అడుగుతుంది. నికి ఏం డాక్యుమెంట్స్ ఏం ఆడగలే ఒక మొబైల్ నెంబర్ ఒకటే కదా. మొబైల్ నెంబర్కి ఏం గాదు సేఫ్టీ అది.
ఆహ్
ఉహ్ ఆ నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా. ఆ ట్రిప్ కి ఫ్రెండ్స్ వెళ్తున్నప్పుడు.
పిరెడ్స్ తోనీ ప్రాబ్లమ్ అయిపోంది ఒకటి. పోయినా నేను ఇంట్లనే ఉండాను.
ఇది. ఇద ఒక సమస్య మనకేప్పుడు.
కామెండ్స్స్కిందే ఇంకాఒకటి కాకుండా అంత దూరం మా వాళ్ళు నాక్ వద్దారనీ నాకు. అంటే మా డాడీని అడగలేద్లే. నేను కొంచెం నేను గూడా మానీ అది ఇదిగా. తమ్ముడికి ఇప్పుడు ఫీజ్ గాట్ దాని బటి సెకండ్ ఇయర్ అయిపోతుంద్.
అవునా ఇంటారా
ఆ సెకండ్ ఇయర్ గా తమ్ముడు
హహ ఏమోలే నీ ఇష్టం బట్. ఈ తర్వాత ఇంపార్టెంట్ డేస్ మిస్ అయ్యి అనే మెమరీస్ అనుకోవడం ఎందుకు. ట్రై చెయి వెళ్ళడానికి ఏం కాదులే ఎవరు లేరా నిన్ను చూసుకోనేకి కేర్ జెసేకి
రోజు గద వింటే ప్రాబ్లమ్ క అడిగిన. మా డాడీ మా డాడీకీ చెప్పిన చెప్తే ఏం అనలేదు. మరీ ఎడుంటవ్ అని అన్నాడు. కానీ మనకి రెస్పాన్సిబిలిటీస్ అంతే కద మనం ఆలోచించాలి గా ఇంట్లో మన గురించి. గూడా
అవున
జనవరి మీ వర్గ్చేయవే. లెవెన్క్ ఓయ్ సెవెటీన్ సెవెంటిన్ కోస్తారు
ఉహ్ హు
పరిచిగా డాడీకి గుడ వేసుకో దనికి మనలక్కా బేటకట్ నెకు
ఉహ్ హవున్
ఎక్కువ అయితయి.
ఎంత ఎంత అవుతది
అయితే
థౌజనా
మ్
పాము అంత అవసరం లేదు సర ఏ వద్దులే
ఇ ఒక ఫైవ్ ఒక ఫైవ్ కేే అట్ల అయితే వెళ్లొచ్చు బట్ అంతంటే మన వల్ల కాదు
అంత ప్లాన్ అక్కడ స్టే క అంటే పర్ డే త్రీ హండ్రెడ్ అ స్టే అకామడేషన్ అ ఏం లేకున్నాను
మనం మనకు అంత బడ్జెట్ ట్రిప్ వ అందుగాని మన ఎకో ఫ్రెండ్లీ ట్రిప్ ప్లాన్ చేసుకుందాం ఎప్పుడైనా అందరికి నీకు నాకు ఆ కిలాకి వీలయినప్పుడు
అదే కదా అందుకే ఇంకా నేను కూడా మా కూడా బర్డ నాని
అదేలే
ఇప్పుడు తమ్ముడికి సెకండ్ ఇయర్ అయిపోతుంది పెట్టన
అవునులే నెక్స్ట్ మరి
ఎప్పుడు
తముడు
డిగ్రీ లేదా అ డిగ్రీ అంటున్నా బీటెక్ చేస్తా అంటుడు
ఈ కాలేజ్ లో అంత బాగుంది అసర అప్పుడు ఫ్రెండ్స్ మంచిగా లేరున్నావు కదా
ఇప్పుడు మంచిగా ఉన్నారు ఇప్పుడంటేపో
ఉ వయిస్ వయిస్ రాట్ల
అది బ్లూ పెట్తు కొంచం ప్రాబ్ల
అవు
ఎప్పుడంతా మంచిగానే ఉంది అప్పుడు అట్లా ఇవ
ఉహా అవర్లేల అంటే కొంచెం నిమ్మలంగా మాట్లాడుతున్నావు కదా ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతున్నా
ఏం లేదు అట్లేం లేదు
అవునా
మన వల్ల డిస్టర్బ్ చేయొద్దు అని నేనే చిన్నగ మాట్లాడుతున్న
ఆహా చదువుకుంటున్నావే మైనా ఇప్పుడు
ఏం జదువుకోట్లేదే అయితే ఇంతసేపు ఒక కిందకు ఫోటో పెట్టినా జూషిననా
అ
అది జేసుకుట్ట కూచ్చున్న ఇంత సేపు మైక్రోబల్జీ రికార్డు ఒకటిడి అబ ఇ బ్లూటూత్ కనెక్ట్ ఇస్త నతో మాట్లాడుకుంట ఎట్లాగో చూసి నేర్చుకునే
ఆఓహో ఇప్పుడైతే ఓకేగా ప్రాబ్లం ఏం లేదు కదా ఉ
ప్రాబ్లమ్ అంత న చెప్ప
చెప్పాలు సరి నాకాపోతే ఒక చెప్తం
అయ్యో అదే అంట నదన్నీ ప్రాబ్లమ్ ఉంటే నేను ఎక్లో ఎక్కుతుండ
నేను ఆల్మోస్ట్ అవైలబుల్గా ఉంటే రిప్లై ఇస్తాసిరి బట్ నాకు సిచ్యువేషన్ లేకపోతేనే నేను రిప్లై ఇవ్వను అంతే అందుకే కాల్ ప్రిఫర్ చేయాలి నాకు ఊరికి ఒకవేళ రిప్లై లేట్గా వచ్చింది అనుకో నేను అవైలబుల్గా లేను అని అర్థం కాల్ చేయాలి అని అర్థం ఓకేనా హ
ఓకే మేడం ఎంత అట్లేగాని
ఊ నువ్వేం మాట్లాడట్లేదు కదా
నేను మాట్లాడుతున్నా
హ
మీ కుది ఎలే
అంటే సైలెంట్ అయినట్టు అనిపించింది ఒకసారిో మీకు
ఇడ ఐడియాస్ ఏన్నో మంచిగా నిఫట్ కాదు నేను డబ్బసమ్మే వాడుతున్నా
సిమ్ చేంజ్ చేసుకో మరి జియో ఎయిర్టెల్ తీసుకో తీసుకుంటే జియో తీసుకో
ఆ
అవైతే రీచార్జ్ చేయకుండా మనకి ఇన్కమింగ్ కాల్స్ వస్తాయి అవుట్ గోయింగ్ వెళ్ళవు కానికి
సు
ఈ ఎయిర్టెల్ అయితే రెండు రోజుల్లోనండి
ఆ ఏంటిది ఏ అన్నవి ఇప్పుడు ఇద అన్న
ఇదే సిమ్ గురించి ఎయిర్టెల్ తీసుకుంటేనా రీచార్జ్ అయిపోయిన రెండు రోజులకే ఇంకా కమింగ్ అవుట్ గోయింగ్ రెండు తీసేస్తాడు
అవునంటా కదా ఇమో ఆ
కోర్టులో కేసు అయింది ఇప్పుడు మా ఇష్టం మీరు అఔట్ గోయింగ్ తీసి చేయాలి ని ఇన్కమ్ కూడా తీసేసేది ఏంటని దాని గురించి ప్రజెంట్ జరుగుతుంది డిస్కషన్స్
ంటా కూడా విన్నా
అ
ఆయన అట్లా ఎట్లా చేసారా ఆయన అట్లా ఎట్లా చేసారా అబ్బా మరి సలు
కదా జియో ఆడ్బెట్రూ జియో ఆడ్బెట్ బెటర్ బా ఏమంటే త్రీ మంత్స్ వరకు నువ్వు రీచార్జ్ చేసుకోపోయినా నీకు అవుట్ గోయింగ్ లేదు కానీ ఇన్కమింగ్ ఉంటంది అంటే నీకు ఎవరైనా చేసినా నీకు కాల్ వస్తుంది
ఎట్లీస్ట్ ఆ ఫెసిలిటీ అని ఉండాలి కదా
ఆర్ఎయిర్టెల్ వాడైతే రెండు రోజుల్ని రీచార్జ్ అయిపోయిన టూ డేస్కి అంత క్యాన్సిల్ చేసేస్తున్నాడు
ఆ
ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అ ఫోన్ దేనికి పనికిరాదు అది ఏమైనా యూజ్ చేయాలంటే పక్కనళ్ళ హాట్స్పాట్ తీసుకొని యూజ్ చేసుడే తప్ప అవుట్ గోయింగ్ లేదు ఇన్కమింగ్ లేదు
మరి రెండులకి అసలు జీవనా ఏమో
అట్లే చేస్తారు వాళ్ళు అట్లా ఆ ఆ
బిఎస్ఎన్ఎల్ మంచి ఉంటుందా
బిఎస్ఎన్ఆర్ గురించి ఐడియా లేదుని నేనైతే జియో వాడుతున్నా సిరి జియో అయిత్ తె బానే ఉంది ప్రెజెంట్
అంటే జియో వాడొద్ చ్చుగానే అందులో ఆయన ఎప్పుడు పడితే అప్పుడు రేట్లు పెంచుతాడంట కదా
ఆ అంటే నేనైతే సేమ్ కంటిన్యూయేషన్ రేట్ లో వాడుతున్నా సిరి అప్పుడేమో టూ నైంటి నైన్ ఉండేది అంటే త్రీ హండ్రెడ్ పడేది బట్ ఇప్పు అప్పుడు నాది ఫైజీ అయింది కదా మొ బైలు గా ఫైవ్ జీ అయితే అన్లిమిటెడ్ వస్ త్తదని నే తీ ఫిఫ్టీ కి రీచార్జ చేసుకు అంటే త్రీ హండ్రెడ్ ఉండే ఇప్పుడు త్రీ ఫిఫ్
ఆ థాంక్యూ రుచిత. ఆ వేరే అమ్మాయిది రికార్డు ఉందా. చెప్పిన కదా.
మ్మ్ హ్మ్
అయితే ఆమెది రికార్డ్ ఏమో ఆమె రికార్డ్ చేసి రాస్తున్నా అనమాట. అ ఆమెకు కావాలంటే తీసుకుపోత్. కొని ట్యాంక్స్ అని.
అవునా.
ఆ చెప్.
నీది ఐడియా కదా ఐడియా వెంటనే అయిపో పోతద ఐడియా.
ఏమ్ అయిపోదు వన్ మంత్ రిచార్జ చేసిడ్ చి వన్ మంత్ అంటున్న వన్ ఇయర్ ప్లాన్ రీచార్జ్ చేసిండా
హ్మ్ హ్మ్ అట్లా కాదు సిరి అంటే ఇప్పుడు వన్ ఇయర్ తర్వాత రీచార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా. కమింగ్ ఔట్గోయింగ్ రెండు ఆగిపోతాయి కదా రిచా. త్య చెయ్యకపోతే
అట్లేం లేదే అంటే నేను ఎప్పుడు చేస్
దే ఇంత మునుపు ఐడియా సిమ్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ అనేది ఐ
ఆ
ఆ అట్లా వెంటనే రీచార్జ్ అయిపోంగనే రెండు కట్ ట్ అయితున్నాయి ఇన్కమింగ్ ఔట్ గోయింగ్ రెండు కట్ ట్టయితున్నాయి చూసి చూసి చూసి ఆ నెంబర్ ఏమో ఇంపార్టెంట్ అన్నమాట దాన్ దానితోటి అన్ని డీటెయిల్స్ ఉన్నాయి సో అంద్ కే ఆ నెంబర్నీ తీసేయలే ఇంకా ఆ సిమ్ సెంటర్ కెళ్ళి ఆ నెంబర్ ని జియోకు చేంజ్ చేసిండు ఐడియా టు జియో.
ఆహా
హ్మ్
అయితే ఎందది నాకు డ్యూ డ్యూ డేట్స్ పడుతుంది ప్రతి మంత్ డ్యూ డేట్స్ ఒక ట్వంటీ ఎయిట్ డేస్ రాంగానే
హ్మ్ హు
అంతే తప్ప నాకు కాల్ నెట్